హ హాయ్ అండి కాల్ సరిగా వినిపిస్తుందా రా
ఆ వినిపిస్తుంది
ఉహూ మే ఆ బాగానే ఉం మీరు మీ వర్క్ కంప్లీట్ అయి్యిందారా ఇంట్లోది
ఓ మాయబన్ని పెద్ద స్కూలికిెళ్ళారు
ఉహూ హౌస్ వైఫ్ ఏనా
హ్మ్ హౌస్ వైఫ్ ఏ పిల్లలు స్కూల్కి వెళ్ళారు హ తే అంటే మార్నింగ్ టిఫిన్ చేశాను నేను
ఆహా ఏం టిఫిన్ ఇంటి
వస్తాను పిల్లలు కూడా తినేసి వెళ్ళిపోయారు వంట అంటే వంట మార్నింగ్ ఎ వాళ్ళకి బాక్స్ కట్టేసాను ఇప్పుడు మాకు ఫాస్టింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి బట్టి సో ఇక పిల్లలకి నాకు మాత్రమే వంటా మార్నింగే వన్డేసాను మా హస్బెండ్ అన్ని ఫాస్టింగ్స్ ఉంటారన్నమాట
అవునా ఓకే ఓకే
హు చెప్పండి మీరు ఏం చేస్త చేస్తున్నారు
కాళినే
అవునా
హు దోశ మీరే ప్రిపేర్ చేసిండ్రా ఇంట్లా
ఆ ఆ
దోష
అవును నేనే ప్రిపేర్ చేస్తాను దోశ ఇడ్లీ వడ అన్ని
ఆ
అన్నిప్పు డెలీ కిస్ నడుస్తాయి మాకు అంటే పిల్లలు ముగ్గురు సో వాళ్ళ కోసమైనా నేను వంట ఆ ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఇక
ఉహు ఉహు పిల్లలు టిఫిన్ టిఫిన్తినే స్కూల్ కు వెళ్తారా
టిఫిన్ తింటారు లంచ్ బాక్స్ తీసుకెళ్తారు
ఉహు ఆహా అట్లా అంటలేను టిఫిన్ తినే స్కూల్ కు వెళ్
అవును టిఫిన్ అల్ మార్నింగ్ టిఫిన్ తినేసి వెళ్తారు సవెన్ గలాసెవెన్ ఇకల్లా నా టిఫిన్ రెడీ అవుతుంది వాళ్ళు ఇచి బాధ చేయిచి మళ్ళీ టిఫిన్ పెట్టేసి పంపించే పంపించేస్తాను మీరు
అవునా మేము మాకు ఇంకా పాప బాబు ఇద్దారు కానీ వాళ్ళు చిన్నోలే పాప ఇప్పుడిప్పుడే స్కూల్కి పంపించన్నాము నర్సరీ
అవునా
ఉమ్ ఈగ నేను పాపకి ఫైవ్
ఫైవ్ ఇయర్స్ ఆ
హమ్
ఓకే ఓకే
స్కూల్లో జాయిన్ చేపించినాం ఇ నేను టిఫిన్స్ అంత ఏం జేయా డైరెక్ట్ర్ అన్నమే
అవునా
మంటే ఎస్తా తన గుడి వాళ్ళ ఇల్లే తనక్ ఫీవర్ వచ్చింది
అవునా
నైట్ ఫీవర్ వచ్చింది ఈగ ఇంటి దగ్గరనే ఉంది
అయ్యో జాగ్రత్త ఇప్పుడు వెదర్ చేంజ్ అవు తుంది కదా ఎండలు బాగా పెరుగుతున్నాయి కదా సో వా స్తానే ఉంటాయి ఫీవర్స్ ఇంకా ఇప్పుడు కోల్డ్ ఈ ఫీవరు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతాయి పిల్లలకి
అవునురా మీ ముగ్గురు పాపలే నా బాబ్
ముగ్గురు పావులే
ముగ్గురు బాబులేనా
ఉమ్ ముగ్గురు బాబులే ఫస్ట్ ఆ ఫస్ట్ బాబేమో సెకండ్ క్లాస్ ఆహ్ సెకె ఇద్దర్ మళ్ళీ తర్వాత ఇద్దరు ట్విన్స్ ఆన్న మాట నాకు
ఆహా ట్విన్స్ ఆ
ఫస్ట్ క్లాస్ ఇప్పుడు
హుమ్ మీరు ఎవరికన్న కాల్ చేసి ఇల్లా
ఆహ్ చాలా నా కాల్స్ ఆల్రెడీ ఇంకా ఫోర్ క్లాక్ కాల్స్ అయితే అయిపోతాయి నావి
ఆహా ఫోర్ అయితే అయిపోతయా అ నాయి ఇంకా ఉన్నాయి సిక్స్ వరకు అట్లా
అవునా అదే అదే ఏ ఇప్పుడు మాట్లాడితే మీతో మాట్లాడితే ఇప్పుడు ఫోర్ టైమ్స్ మీతో మాట్లాడారు అనుకోండి ఇంకో కాల్ మిగులిద్ది అది ఎవరికైనా చేస్తాను నేను
ఓహొ అయితే పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు కదరా కాలు మా పడ్డానికి కొంచం ఇబ్బంది అయితుంది
అవున అవునవును ఇగ పిల్లల్ని వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకి మనం ప్రాబ్లం అయితది కద ఇంట్లో ఆ వాళ్ళు ఎంత సతాయిస్తారో వాళ్ళని ఎంత చూస్ తీసుకోవాల్సి వస్తుంది మనం అమ్మో వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అసలు నేను ఫోర్ ఇయర్స్ అసలు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలేదు తెలుసా ఆ పిల్లల్ని పట్టుకొని
ఇప్పుడు నా నేనే ఐతే ఫైవ్ ఇయర్స్ అవుతుంది
హ్మ్మ్ ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఫ్రీ అయిపోయాను ఇంకా
మా బాబు ఇంకా స్కూల్ కెళ్ళాలి అండి ఇంకా టూ ఇయర్స్ పడతారు ఇక నాకు టూ ఇయర్స్ వరకు ఇ మొత్తం
ఇప్పుడు టూ ఇయర్స్ అ మీ బాబుకి
ఇప్పుడు టూ ఇయర్స్ టూ రన్నింగ్
ఈ డే టైమ్ లో కూడా పడుకుంటాడు అస్సలే పడుకోడు ఊకేలేస్తాడు ఊకేలేస్తాడు అ
ఇవాళ రేపు పిల్లలకి ఇవాళ రేపు పిల్లలకి నిద్ర అనేది సరిగ్గా ఉండట్లేదండి నిజమే అంటే మా ఏరాల వల్ల పాప ఉంది తను కూడా అస్సలు పడుకోద్దు తెలుసా ఎంత సతాయిస్తది ఇప్పుడు టూ ఇయర్స్ న కూడా అసలు పడుకోవడం మంటే టెన్ మినిట్స్ పడుకుంటుంది మళ్ళీ లేచి మళ్ళీ సతాయిస్తుంది
ఆ మా బాబుగా అంతే
ఉ ఇవాళే పిల్లలే అంత
ఆయన దగ్గరనే పడుకున్నా ఒక్క నిమిషం ఇట్లా లేచి కూర్చునే సరికి మళ్ళా లేచింది
అమ్మో మరి మీర ఒక్కరే ఉంటారా మీ అతమ్మ వాళ్ళతో ఉంటారా
వాళ్ళు కూడా ఉంటారు కాని నే వారికి వేసేటప్పుడు పట్టుకుంటారు వారికి ఇంట్లో పని అయిపోయినాక వాళ్ళ ఎందుకు పట్టుకుంటారు
అవునా అంతే అంత లేండి ఎంతైనా ఇంట్లో ఏ అంతే ఎక్కడైనా అంతేనండి ఇప్పుడు మీ దగ్గర అని కాదు అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ వేరే ఉన్నాను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక టెన్ ఇయర్స్ అలా నేను కలిసే ఉన్నాను వాళ్ళతో ఇ అంతే ఇక మనం వరకు కోరినంత చెడుకుంటారు ఆ తర్వాత మళ్ళీ మనకి ఏ చేస్తారు అన్నమాట
అట్లనే వేస్తారు రవిల్ కొంచెం పెద్ద ఎంత తరుతు మనకి ఇబ్బంది ఏముండది కాగానీ
ఉ అవునవును మీరు ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ అయితే మీకు అంత ఏం ప్రాబ్లం ఉండదు
పాపనిగా మెల్ మల్ జాయి
వీకండ్ సెట్టేనా బయటకి వెళ్తార పిల్లల్ని పట్టుొని మరి
వామ్ వీళ్ళ తోట
అవున రా నిజమేటుూ వెళ్ళ తట్ ఉన్నద అసలు
ఎట్ట నువ అయినా కానీ మా అమ్మ ఉండలేను
అవునా ఉండాలి అసలు ఉండాలన్నా ఫస్ట్ ఒపిక ఉండాలి మనకి వాళ్ళని చూసుకోవడానికి ఒప్పుిక ఉండాలి ఇ ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ బయట టటుండలే
ఎట్టను ఆ ఎట్ట ను ఓతే ఇంకా అది కావాలి కావాలని ఇంకా బాగాడ ారు ఇంటున్నారు అనుకో పోోని ఇస్తే సప్పుడే కొను తరు
అదైతే ఉంది నిజమే హమ్మా టార్చర్ అండి టార్చర్ టార్చర్ అంటే టార్చర్ నాకు నేను బట్టపగలే చుక్కలు చేసేదాన్ని అన్నమాట
మా పాప అం ఇబ్బంది ఏం బట్లే నన్ను
అమ్మాయిలు అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పెట్టారంండి అబ్బాయిలే చాల సత్తాస్తారు తెలుసా ఐన దట్ ఎందుకంటే నా ముగ్గురు అబ్బా అబ్బయిలే కాబట్టి ఎక్స్పీరియన్స్
వామ్మో అబ్బాయిలు త కష్టమే
చాలా అంటే చానా
ఆ
ఇంకా మరి ఏంటి సంగతులు ఈ అయిపోయినా మరి ఏమంటాయి ఈ రోజు స్పెషల్ ఏంటి
స్పెషల్ ఏం లేదు
ఈ
పప్పు వాళ్ళ
పప్పునా మాది నిన్న నైటూ నీను నైటూ పప్పు చేసాను అదే ఇంకా అదే ఉండే సో ఇగ పిలలకి పప్పు అంటే చాలా ఇష్టం పప్పే తీసుకెళ్తామని కూర్చున్నారు ఇంకా అంటే కట్టేస
పిలల ఎక్కువ పప్పే ఇష్టపడి
ఉమ్ ఎటస్ టేస్ట్ గా ఉంటుది మళ్ళీ అందులో ఇంకా చికెన్ చె చికెన్ గా చికెన్ కూడా ఎక్కువ ఇష్టపడతారు మటన్ ఎక్కువ ఇష్టపడరు
అవునా మా పాప కూడా చికెన్ బానే తింటుది ఇవాళ ట్యూస్డే కదా మాకు కొంచెం ఇవాళ పని ఎక్కువ ఉంటది అన్నట్టు
అవును
ఇల్లు కడుకోవడం స్నా నల్ చేయడం
అవున్ గా చాయ ఇంట్లో వరకు చేసి ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళు బెటర్ తెల్సా జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు మనం ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ వాళ్ళ జాబ్ క వెళ్ళి వచ్చేసరికి మన పని కాదు తెలుసా ఇంకా వాళ్ళ మార్నింగ్ పన పో అది వెళ్తారు వస్తారు
ఉ అను
ఉమ్ మనం ఇంట్లో ఉంటాం కదా మనదే వరకు అయిపోతది సో నా కదే అనిపిస్తాది ఎటైనా జాబ్కి వెళ్తే బాగుంటది ఇంట్లో ఎంది ఇది అనేసి అనిపిస్తాది నాకు బట్ ఏం చద్దం ఇట్లో వరకే కాదు ళ్ చూసుకునేసరికి ఆ టైం అవుద్ది ఉమ్ ఏది కై ఏం ఉంది ఇగ
అంటే ఇప్పుడు పిల్లలు వెళ్తారా వెళ్ళ సరి మనకు బట్టలు వాళిన ప్లేట్ అవన్నీ నమ్కోవాలి మళీ ఒక్క టూ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ ెస్ట్ వైపు వరకు ఎట్లా టూ అవర్స్ ఆడతాయి ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ చేస్తున్నాంమని ే మళ్ళీ రేపటిక ఏమైన్నా టిఫన్స్ అయితే ముందు రోజే ప్రిపేర్ చేసుాను
ప్రిపేర్ చేసుకోవాలి అయ్యో నిజం రా నాకైతే ఫ ి లేంది వాళ్ళ ముద్ద ముద్దంట దిగదు నిజం చెప్తున్నా రోజుక ఒక టిఫిన్ ఇడ్లా ఇడ్లీ అంటాడు ఒకడు వడ అంటాడు ఒకడు ఇప్పుడు దోశ అంటాడు ఒకడు సాయంత్రం రా ఈవినింగ్ స్నాక్స్ అంటారు స్నాక్స్ లో ఏమంటారు ఒక పాస్తా అంటాడు ఒకడు బ్రెడ్ ఆమ్లెట్ అంటాడు ఒక బ్రెడ్ టోస్ట్ అంటాడు బమ్మో విల నీ చాలా కష్టం రా బాబు మయమ్మా నేనే ఏం చేస్తాను నా కోప్ సస్తే మా హస్డ్ బెండ్ మీరు అడ్చేస్తాన అన్నమాట ఆస పయిైన వీళ్ని బయటకి తీసుకెళ్ళచ్చదు శదని సి అ
సరే కా